ధ హలో దుర్గా
ఆ
ఆ వినపడుతుందా
ప తన్ని
ఉమ్ అది ఈ యాప్ డీటెయిల్స్ ఏంటి చెప్పనా హలో
ఉమ్ తెప్పు
ఫ్రెండ్ గురించి మాట్లాడాలి అంటే ఫ్రెండ్స్ తో మనం ఎలా క్యాజువల్ గా మాట్లాడుకుంటమ్ అలా మాట్లాడాలి ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి నీకు ఫో వాట్సాప్ లో పెట్టి డిలీట్ చేస్తాను అన్నా కదా అదేంటంటే ఇదే ఉమ్ నిన్న నువ్వు చెప్పావు కదా అయిది కాదు లిస్ట్ వేరేది ఉంటది అని ఆ లిస్ట్ పెట్టమని నీకు నేను పెట్టాను నువ్వు ఇంకా ఆ తర్వాత లిస్ట్ పెట్టేసావు కాబట్టి నేను అది తీసేసాను హలో ఇంకే ఉమ్ ఇంకేం లేదు అవును జాబ్స్ పడ్నాయ్ అప్లై చెయచ్చు గా నువ్వు కూడా
తయ్యదుూ కాన్ని తెయ్ లేదు
ఏ
అక్కకి వెళ్ళి తెయ్యదంతా అ ఇక్కెళ్ళ ఇవ్వలేదు ఆదక్కట్లో కూడా అన్ తే వేరేగా ఉంది
ఆధార్ కార్డు
అధత్వేదేగా ఉంది అప్డేట్ అవ్వలేదు నాది
ట్లో ఎక్కడ అడ్రస్ ఉంది అ
ఇన్ంతట్టన్నా
ఆ వినపడుతుంది ఆధార్ కార్డు లో ఏ అడ్రస్ ఉందంఅట్న
ఆ అట్టది
ఆ అప్పుడు రెసిడెన్ట్ సర్టిఫికెట్ పెట్టుకో
అంటేంటి
రెసిడె సెవెన్ ఇయర్స్ రెసిడెంట్ సర్టిఫికెట్ అంటే ఏడు సంవత్సరాాల మట్టి మేము స్టాండర్డ్గా అక్కడే ఉంటున్నాము అని పెట్టు అంటే నీది స్టడీ సర్టిఫికెట్స్ ఉన్నాయా
ఆ ఉన్నాయి్
ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు
ఆ టెన్త్ ఒక్కటే ఏదా
ఆ కా
టెన్త్ ఒక్కటి ఉంది
స్టడీ సర్టిఫికేట్స్ తెల్సా
ఆ
ఆ అదొకటి ఉందా మరి ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కడ చదివావ్
అది పర్లేదు దానికి
అది కూడా తీసుకోవాలి ఇప్పుడు వెళ్నా ఇస్తారు నువ్వు చ నువ్వు చదువుకున్న స్కూల్కి వెళ్ళి నాకు ఇలాగా స్టడీ సర్టిఫికేట్ కావాలి పలానా ఇయర్ ఈ సంవత్సరం నుంచి నేను చదువుకున్నాను ఎక్కడే చదువుతున్నాన అని తీసుకు వెళ్తే ఇస్తారు రెసిడెన్ట్ సర్టిఫికేట్ పెట్టుకున్నావుకో నువ్వు ఆధార్ కార్డు కూడా చేంజ్ చేసికోన్సర్లా
ఆ
చేసుకోకుండానే అడ్రస్ మా వచ్చేత్ ది
ఓకే ఓకే తేత అయితే అలాగే
అలాగే పెట్ట రెసిడెంట్ సర్టిఫికెట్ నిన్నే వచ్చింది కానీ జమ్ కేట్ పెట్టుకుంటాగ అక్కడికి వెళ్ళాలంట అక్కడికి వెళ్ళి అప్లై చేయాలంట అవును నువ్వు బాగా నడుతావుగా మీ డాడీని తీసుకెళ్ళ మన్ తీసుకెళ్లరా
లేదు డాడీ కొంచెం బిజీగా ఉన్నాదు
ఆవ్ నువ్ ఓన్ గా బస్సు ఎక్కుతావా
లేదు టు ఎవదొక తపోర్ట్ కావాలి
అంటే పట్టుకుని ఎక్కించాలా
ఆ
అంటే అలాగా కాళ్ళు పైకి లేపాలా
అంటే
ఉహు
ఉహు
నాది సేమ్ సిచువేషన్
ఉ
ఆ నేను మా తాత్ తీను ఎక్కించుమంటే అక్కడ మా తమ్ముడు దించుకుంటాడు మా చిన్నమ్మల అబ్బాయి ఆడ్ దించుకో పోత్ అయితే ఇంకొక మాయి దించుకుంటాడు
ఉ
ఉ ఎలా నే టైం అయిపోతుంది
ఉ
ఏదో ఒకటి పెట్టాలని ఉద్దేశం ఉంది ఏదొచ్చినా వచ్చినట్టే కదా
ఉమ్ బ్యాగ్ లోక్ తేన నొకేటే
ఆ అవును మొన్న పూజితనీ అడిగా నేను తిట్టింది ఏంటి పూజిత
ఇయ్యే నేర్
ఆ హలో
అల్పం బెట్ మ్యాచ్ కర్ నా
ఆ వినపడుతుంది పూజిత నిన్ను ఏమన్నా అందా
లేదు అనలేదే ఏ
ఉ అంది ఏమో నేను అనుకున్
ఏ ఏమైంది నీ
నేను అడిగా ఏంటి పూజితా ఇలా ఫోన్ చేసి చెప్పావంట దుర్గా నాకు చెప్పింది అలా ఎందుకు చెప్పావు పూజిత అందరికి ఎందుకలా స్ప్రెడ్ చేసే చేస్తున్నావు
హు
ఆ
ఆ
అనంటే ఏం లేదు బాధ అనిపించి చెప్పాను అడిగిందా దుర్గా అంది
ఆ
ఆ అడిగింది అన్న
హు ఇంట్లో ఇంకా అలా ఉన్నారు అంతా బానే ఉన్నా
ఆ
అంతా బానే ఉన్నాయి ఇప్పుడు
పో ఆ నా పని నాదే దుర్గా
హు
అంతగా ఏం బాగలేదు
హు ఇప్పు పనిచే కొంత ఫోన్ మార్తా కన్నావా
అయిపోయింది అంట్లు కడగాలి ఇప్పుడే కాదు తర్వాత కడుక్కోవచ్చు ఆగిపోయా
హు
ఇంకేంటి మీ మమ్మీ ఏం కూర వండారు
చారు పెట్టింది పెద్ద అక్కా
చారు
పెద్ద పప్పు తాడు పెట్టింది
అవునా బాగుండిద్ది
హు అవును
నవనీతా నీతో మాట్లాడిద్దా
లేదు
మన లో మన బ్యాచుల్లో ఎవరు మాట్లాడతారు నీతో
తో నాతో నే తట్లో ఉన్నాను
పూజిత
పూజిత అక్కా అప్పుడప్పుడు చేస్తా
ఉహు మే ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ లో పెట్టుకుంటే ఇంది అంట ఇన్నావా నువ్వు వాళ్ళిద్దరు మాట్లాడుకుని నిన్ను కూడా కాన్ఫరెన్స్ కాల్ లో పె పెట్టినప్పుడు చెప్పిందా పూజిత ఇట్లా నేను హాస్టల్ కి పాపానని
లేదు ప్రత్యేకంగా ఏం తప్పాలో మాటలో వచ్చింది
ఉహు
ఉ
కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటున్నాము దుర్గా కూడా ఉంది అ అయింది నిన్న అడిగింది ఏమో నే అంది సరే అడిగితే ప్రా విప్లం ఏమి లేదు కాకపోతే ఒక విషయానికి మనం బాధపడుతున్నాము అదే విషయాన్ని పెద్ద పెద్ద గా గుర్తు చేయకూడదు కదా
హ్మ్ ఇప్పుడు నేను ఏం అనలేదు కదా ఒక సారే కాల్
ఆహా నువ్వు నువు కాదు నువ్వు అన్నావని కాదు పూజిత నాకు త్రీ డేస్ క ఒకసారి కాల్ చేసి ఇదే విషయం అడుగుతుంది వెళ్తావా హాస్టల్ కి వెళ్తన్నావా అని అడుగుతానే ఉంటుంది నేను అడిగేసాను ని ఓకే నిన్న ఎవరు అడిగారు ఆ మేడం కాని అడిగిందా నిన్ను అని అన్న ఆ కాదు నేనే ఓ మేడం నన్ను హాస్టల్ లో జాయిన్ చేతాను అన్నది
హ్మ్
ఆ మేడంగా అడిగిందా నిన్ను అన్న ఆ కాదు ని నేనే అడుగుతున్నాను అన్ని అంటుంది అయిపోయిన విషయాలు ఎన్ చత్ర పూజిత అన్ని సార్లు ఎత్తుతున్నాము అంటే ఇంకోసారి వేత్తను లే అని అంటుంది
హ్మ్ అ ఎమా చేతుంటడు వాతాడా లాదా అని
హ్మ్ చేయలేదంట మేడం మేడం నాకే చేసి నన్నే అడిగారు నేను చెప్పసాను
హ్మ్
మీరిప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారా దుర్గా
ఆ అదే ఇంట్లో ఉంటనం
ఈసారి అటు మా కుక్కని చూతకు వస్తున్నాము వచ్చినప్పుడు ఈసారి వతా లె ఆ ఇల్లు కూడా నాకు తెలిదు అటు వచ్చి నప్పుడు ఫోన్ చేతా ఎత్తు దుర్గా మా కుక్కకి పిల్లలు పుడతాయి ఒక టూ మంత్స్ అగితే పెంచుకుం తార
అన్నా ఇప్పుడా అ మట్టి లేకపో
అదేలే అయితే నీకు నీకు ఒకసారి చూపిస్తాకి తీసుకొస్తాలే అయి అంటే మామూలుగా నీ కు ఇష్టం అన్నావు కదా
అవునవును
నేను తీసుకొస్తా నీ
హ్మ్
అవి ఆ ఒక అక్క పెంచుకుంటంది మా ఇంటి దగ్గర ఉండే అక్క పెంచుకుంటంది అవి ఆ చాలా బొద్దుగాను అవి బాగా పె బా పెంచుతుంది
హ్మ్
ఆ ఆ ఇంటి నొదిలి రావట్లా మాకు ఎవరు రావట్లా
హ్మ్
హ్మ్ ఇంకేంటి బోం చేస్తున్నావ మళ్ళీ చేస్తనా